హలో హాయ్ ఏం చేస్తున్నావ్
మలినే
ఉహు తిన్నావా
తిన్నా నువ్వు తిన్నావా
తిన్నా మళ్ళీ ఆఫ్టర్ నుం కూడా తినాలి గ టైమ్ వన్ కి
అవును టైం అవుతుందిగా
అవును
ఎన్నింటికి తింటావ్ మధ్యాహ్నం
మధ్యాహ్నం వన్ వన్ థర్టీ లోపల తినేస్తా మార్నింగ్ లేట్ అయిది నాకు
మార్నింగ్ ఎన్నింటి తింటావ్
మార్నింగ్ అంటే ఇక నేను అంటే నైన్ అట్లా తింటా
నైనే లేటా నేనైతే టెన్ థర్టీ లెవెన్ అయిద్ది
ఉ నైన్ కట్లా తినేస్తా అంటే కొంచెం హెల్త్ బాగుండదు కదా టాబ్లెట్ టాబ్లెట్ ఏసుకుంటా కదా అందుకోసం నైన్ కి తినేస్తా ఇగా
ఏమైయింది
అదేగ ఏమంటారు థైరాయిడు అది ట టెస్ట్ చేసుకుంటే అది థైరాయిడ్ ఉంది ఇక అది టాబ్లెట్ యూస్ చేస్తున్న ఇక
అవునా
ఉ
సు మంచిగా మంత్లీ చెక్ చేయించుకోవాలా
ఆ మంత్లీ కాదు అ త్రీ మంత్స్ కి అంటే మొన్న ఆ అది డైలీ మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ఏం తినక ముందు టాబ్లెట్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ అవర్ వన్ అవర్ తర్వాత ఇక ఏమైనా తీసుకొచ్చి ఇక అప్పటి వరకు ఏం తీసుకోద్దు వన్ అవరు వన్ అండ్ వన్ అవరు వన్ అండ్ హఫ్ అవరు
అందుకే బక్కగా ఉన్నావా
నేనా బక్క కాని కాదు కాగాని ఇకా మా పర్సనాలిటీ ఎంత
ఆ కొంతమంది థైరాయిడ్ ఉంటే బక్కగా అవుతారంట గానీ
అవును కానీ నాది అంటే థైరాయిడ్ బక్కది కాదు అంటే లావు అవి అయ్యే థైరాయిడ్ అయినా అదీ
అయినావా మరి లావు
ఎక్కడ అంటే వే వెయిట్ చూసుకుంటే ఏమో ఏమంటారు ఎక్కువనే ఉంది కాకపోతే నేను చూస్తే లావు లేను అంటే వెయిట్ చూసుకుంటే అంటే ఉంది ఎక్కువని అంటే ఇంతకు ముందు నేను ఫార్టీ ఉండేదాన్ని ఇప్పుడు ఫార్టీ త్రీ అట్లా ఉన్నా
నేను ఫిఫ్టీ ఫిఫ్టీ పైనే ఉంటా
హ అంటే నీకంటే ఇదిగా మ్యారేజ్ అయింది కాబట్టి ఆ బేబీస్ ఉన్నారు కాబట్టి ఎవరైనా అవుతారు మ్యారేజ్ అయిన తర్వాత
అట్లేం కాదే నేను మన కాలేజ్ డేస్ లో కూడా ఫిఫ్టీ ఉన్నా
ఉహు
అప్పుడు ఫిఫ్టీ ఉన్నా మళ్ళీ మా ఫస్ట్ పాప అప్పుడు సిక్స్టీ ఫఫ్టీ త్రీ ఉన్నా టెన్ థర్టీన్ కేజెస్ పెరిగిన ప్రెగ్నెన్సీలో మళ్ళీ సెకండ్ పాప ఏమో సిక్స్టీ కేజెస్ అయినా
ఆహా
ఫిఫ్టీ అయినా చూడు ఎట్లా దగ్గి పెరిగింద
అవునా అంటే కొంతమంది అది అంటే వెయిట్ గెన్ అయితే మళ్ళీ ఈగ అంటే వెయిట్ ఇగా అంట్లోనే ఉంటది తగ్గదు
తగ్గరు అవును నేను ప్ర ఆఫ్టర్ డెలివరీ తర్వాత పతం చేయాలి ఒక రెండు మూడు నెల్లు మామూలుగా సూతిక మందు అంటారు మనకి అది నాటు మందులు ఉంటాయి కదా
ఆ
అలాంటివి అన్నట్టు అది ఏం చేస్తారంటే చిన్న చిన్న గోళీలు ఉంటాయి చూడు అట్ల అట్ల చేసి ఎండ పెడతారు దాన్ని రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మింగలి
ఎందుకూ
అది మింగితే మనకి ఇప్పుడు వెన్నపూసు ఉంటది కదా డెలివరీ టై లో మనం వీకైపోతం గద
ఆ
మనకి బలమంత తగ్గిపోద్ది గద ఇగ వాళ్ళన్ మోసి కనీ ఇగ అమ్ అ డెల్వరి తర్వాత ఇగ కొంచం మనకి చేత గాదు మనం డల్లు డల్లుగుంటం గద కొంచం బ్లడ్డంత పోతది అట్లుంటయ్ గద అందికీ ఇగ బలం కోసం అవి మింగి అవి తిన్నన్రోజుల ఏం జెయ్యాలంటె కారంపొడుంటది గద కారంపొడి దినాలి కారం పొడే దినాలి ఆ ఒక్ అంటె మన నెలలనేముండదు మనిష్ టం ఇప్పుడూ పైపత్తమంటే ఇప్పుడు ఒక ఐదు రోజులేసుకున్నవనుకో పొద్దున సాయంత్రం పొద్దున సాయ త్రం పది గోలీలేస్కుంటే ఆ ఐదురోజుల్ కారంపొడ్ దిని దానికొక ఐదు రోజులెక్స్ట్రా గుడా కారంపొడి దినాల పది రోజలు
అంటె వేరే కర్రీస్ ఏం తినొద్ద మరి
ఆ ఇగ ఆ పది రోజులు కర్రీస్సేమ్ దినొద్దు ఆయిల్ ద ఆయిల్ గుడా గిత్త గూడాంటొద్దు ఆయిల్ ఉంటది గద
ఔన్
అంటె మామూల్గ కారంపొల్లొ ఆ కారంపొల్లొ ఆయిల్ పోస్కుంటం గద అట్ల బొ అట్ల గుడా బోస్కోవద్దు అట్ల ఒక పది రోజులట్ల దినాలి తిన్నంక ఇగా తర్వాతిగ కు ఆక్కూరలు కూరగాయల్ దినొచ్చు ఇంగా అట్లొక
అంటె టెన్ ఫైవ్ డేస్ టెన్ డేస్ అ అట్లన్ తినాలిగ మంత్స్ మంత్స్
మంత్స్ మంత్సేం గాదిగ అది కొంతమందేమొ పది రోజులేస్కుంట్రు ఆ టాబ్లెట్స్ పది రోజులేస్కుంటె ఇంకో పదిరోజులు ఎక్స్ట్రా పత్తెం జెయ్యాలి ఐతే ఇగ ఆ మా అమ్మ వాళ్ళన్నార్ గదా హె ఐద్రోజ్ జుల్ చాల్లే అన్ రోజ్లె అంటె ఫస్ట్ పాపప్పుడ్ నేన్ పది రోజుల్ మింగిన
ఔనా
మింగినా పదిరోజులెక్స్ట్రా పత్తెం జేస్నా మళ్ళి సెకండ్ పాపప్పుడు ఇగ అన్ని రోజ్ రోజులెందుకులె ఐదు రోజుల్ జాల్లె అని కొంచెం పెద్ద పెద్ద సైజ్ జేసి ఇచ్చిర్రు ఇగ అవ్వి మనం ట్యాబ్లెట్లెట్లేస్కుంటమొ అట్లేస్కోవాలిగ చాయల్ దాగొద్దు ఆ పది రోజులు ఇట్ల బ్రెడ్లు దినొద్దు ఊ ఓన్లీ అన్నం కారంపొడి
ఔనా అంటె నేనెక్కడా విళ్ళేదు నువ్ చెప్తాంటేనే వింటున్న ఇగ
ఆ ఇగ మస్
ఎక్కువ మందిక్ తెల్వద్ కదా ఇలా ఉంటు చేస్తరని
కొంతమంది ఎస్టీ వాళ్ళుంటార్ గద సరంటె బెల్లం తోటి జేస్తరు స్పైసెస్సన్నీ అందులొ ఏత్తరు మనా రాగిజావ జేత్తంజుడు
ఔను
ఈ దాన్లెక్క జేస్కోన్ తింటర్ వాళ్ళు ఆ పది రోజులు పన్నెండు రోజులు నెలల్ నెలల్ కూడా తింటారు అది ఎందుకంటే బెల్లం వేస్తారు కదా కొంచెం బలం ఉంటదాట. అట్లా కూడా తిన్. అంటారు ఇక మా సైడ్ అయితే ఇవి ఇవి టాబ్లెట్స్ లాగా ఏంటివి తెలుసా ఇవి మామూలుగా. ఏదో షాప్ లో దొరుకుతాయంట సొంటి అవి ఉంటాయి చూడు.
ఆహ్ సొంటి అయితే తెలుసు.
శొంఠి అంటే మన అల్లం ఎండిపోయింది కదా. ఆహ్ అల్లం లాగానే ఉంటది అది. ఇంకా అలాంటివి ఒక ఐదు రకాలు ఉంటాయట. అన్నీ ఇగ బలం వచ్చేటివి ఆ మూలికల్ లాంటివి ఇగ. ఇగ ఆహ్ అవన్నీ కలిపి. ఇక లైట్గా దోరగా వేయించి వాటిని పొడి చేసి. కొంచెం నీళ్ళు పోసి. ఇక మొత్తం మన చిన్న చిన్న టాబ్లెట్స్ ఉండల్లాగా చేసుకోవాలి. చేసి ఒక రెండు. రోజులు ఎండబెట్టుకొని ఇగ మింగలి.
మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి.
ఉమ్.
ఏం టైమింగ్స్ ఉండవా ఇక వాటికి అంటే కొన్ని వాటికి. పన్నెండు గంటలు గ్యాప్ ఇవ్వాలి అది ఉంటది కదా.
ఆహ్ ఇక అవుతది కదా మార్నింగ్ తొమ్మిది లోపు మింగుతా మళ్ళీ ఈవినింగ్ సిక్స్. థర్టీ సెవెన్ లోపు.
ఆహ్.
సిక్స్ థర్టీ సెవెన్ అంటే ఇక మనం అన్నం తినే ముందు ఇక.
ఉహూ.
అన్నం తినే ముందు మింగాలి. తొమ్మిదింటికి మింగితే తొమ్మిదిన్నర పదింటికి అట్లా తినొచ్చు మళ్ళీ ఇక మధ్యాహ్నం. ఆకలి కాదు ఎందుకంటే తినుడే పదింటికి అట్లా తింటాం కదా లేట్ అయిద్ది. మళ్ళీ ఒక పూట అట్లా అన్నం. అన్నం ఆగుద్ది కదా ఇప్పుడు మధ్యాహ్నం పూట ఆగి ఆగుద్ది కదా అన్నం. అందువల్ల ఏం చేస్తందంటే. అయితే మన వేస్ట్ కొవ్వు అనేది ఉంటది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చింది ఏదన్నా. ఆ వేస్ట్ కొవ్వు అనేది బర్న్ అయితది అన్నట్టు.
అవునా.
మనకి ఇక మళ్ళీ సాయంత్రం కల్లా బాగా ఆకలైతది. ఇక ఆరు ఏడుంటికి. కల్లా మస్తు ఆకలి అయితది ఇగ మధ్యాహ్నం తిన్నం గదా. బాగా ఆకలైతది ఆకలైనప్పుడు మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకొని ఒక అర. గంట గంట ఆగి మళ్ళీ అన్నం తినాలి కొంచెం.
టాబ్లెట్స్ వేసుకొనే తినాలి.
ఉమ్.
అవునవును.
ఇగ అట్లా అది బలం మళ్ళీ మనకి ఏందంటే ఇట్లా వెనక బ్యాక్ పెయిన్ కొంతమందికి బాగా. నడుములునొస్తాయి డెలివరీలు తర్వాత ఆహ్ అందుకే. ఆహ్ నొప్పులు మళ్ళీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి అట కొంతమందికి. మోకళ్ళు మూకాళ్ళ నొప్పులు ఇక మన జాయింట్లు ఉంటాయి కదా ఇక జాయింట్ పెయిన్స్ వస్తాయట తొందర ఆరగ కుండా ఇగ అవిమింగుతరట
నేను ఇంతకు ముందు అంటే అది ఎలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ చేసేదాన్ని అంటే టెన్ అట్లా చేసేదాన్ని గాని ఇక ఈ మధ్యలో ఇట్లా అయింది కాబట్టి ఇంక కొంచెం ఇప్పుడు మార్నింగే లేచి ఆ ఇగ అంటే ఇది ట్యాబ్లెట్స్ వేసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చి వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తింటున్నా కాబట్టి ఇక తొందరగా చేస్తునగా నైన్కల్లా అంటే నాకు కూడా అది ఎన్నో ఇయర్స్ నుంచి లేదు జస్ట్ ఆ ఒక వన్ టూ మంత్స్ నుంచి అది కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్తుంది అనేసి డౌట్ వచ్చి వచ్చి చేసుకున్నా ఇగ
అయితే మంచిదే కదా మం దే కదా ముందు జాగ్రత్త ఉండాలి టెస్ట్ చేపించుకుంటే తెలిసింది అదే టెస్ట్ చేపించుకోపోతే ఇంకా కా అట్లానే హెయిర్ఫాల్ అవ్వడం
ఓ ఫుల్ హెయిర్ ఫాల్ అయితే ఫుల్ ఐతుందిగా అంటే ఇక మొత్తం చా అంటే రోజుకి అసలు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో అంటే మార్నింగ్ అయి ఈవినింగ్స్ వేస్కుంటాం కదా అట్ల ఫుల్గ హెయిర్ ఫాల్ ఐతే ఈగ డిమా సిస్టరే చేపించింది తను వెళ్ళే హాస్పిటల్ ఉంది ఉంటది కదా ఏంటిది
హైరు హైరు
హెయిర్ ఫాల్లా ఏం ఇప్పుటికైతే హెయిర్ ఫాల్ అయితే కొ దు ఆ పొడువు అట్లనే ఉంది కాకపోతే ఇవి ఏ అంటే ఇది ఉంటా కదా స్కేల్ప్ ఉంటది కదా అక్కడ నుంచే మొత్తం సన్నగాయింది జుట్టు లావు వు లేదు సన్నగాైంది అది పొడువు అట్లనే ఉంది
అవునా కాలేజీలో ఉన్నట్టే ఉందా
ఆ అట్లా అంతే ఉంటది కానీ ఇ మొత్తం ఈ మధ్యలో అయితే మొత్తం సన్నగాయిపోయింది ఇగ
మంచిగా వాడు మెడిసిన్ వాడితే ఎమ్మటే పోతది థైరాయిడ్
ఏదో వాడుతున్నా త్రీ మంత్స్ తర్వాత రమ్మన్నాడు
నాకు ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటే జీరో పాయింట్ జీరో త్రీ ఆ ప్రెగ్నెన్సీలో జీరో పాయింట్ జీరో త్రీ ఉంది నాకు థైరాయిడ్ అయితే మార్నింగే అంటే ఏం తినకుండా మింగలిగా టాబ్లెట్స్ చిన్న చిన్న గోళీలుంటాయి ఆ అవి ఇచ్చారు అయితే నాకు అయితే అవి వాడమంటే వాడినా మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత లేదు మల్లి సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా లేదు ఆ నాకు మావిన్ సి చిన్నమ్మప్పుడు కూడా లేదు చిన్న పాపప్పుడు టెస్ట్ చేసారు ఆ లేదు అప్పుడు కొంతమందికి అట్లా ఆ దాంతో కూడా ప్రెగ్నెన్సీ వల్ల కూడా వస్తాయి కొంతమందికి థైరాయిడ్స్
అ కొంతమందికి ఇక